హలో
ఆ నేను పిలుస్తున్నా మీకు వినిపిస్తా లేదా
ఆ ఆ ఓకే మేడం వినిపిస్తుంది
ఆ ఇందాకా కాల్ కట్ట అయింది అనుకున్నా మీ కాల్
ఆ ఇప్పుడు కనెక్ట్ అయింది మేడం
ఆహ హా హలో బాగున్నారా
ఆ బాన్నానండి తిన్నే చారా
ఆ తినేసాం హ్మ్ చేస్తాం మీరేం చేస్తున్నారు
ఏం లేదండి ఊరికనే అలా కూర్చున్నాను పాప పడుకుంది మా సార్ ఇంకా రాలేదు ఇంటికి మా సార్ కోసమే వెయిటింగ్ ఆ తను హైదరాబాద్ నుంచి వస్తున్నారు హ్మ్ సో తన గురించి చూస్తున్నాను
ఓకే ఇకృ మనము హ్మ్ కాలుష్యం రమ్మని ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడదాం
ఓకే
హ్మ్
ఒకే అండి
ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు అందరూ బైక్స్ గా కార్లు గాని ఇప్పుడు అవి యూస్ చేస్తున్నారు కదా ఇంతకు ముందు అయితే ఆ ఉంటాయి కదా ఎద్దులతో అట్లా సై అవి ఎక్కువ చేసేటోళ్లు అప్పుడు కదా అప్పుడు బండి ఆ అంటే ఒక బండి లాగ టైప్ ఇది ఎడ్ల బండిలాగ ఆ మీరు ఇన్నారా అప్పా అవి ఎప్పుడన్నా యుజ్ చేసారా
ఆ యూజ్ చేసాము ఇప్పుడు మా తాతయ్య గారు పొలం లో పని చేసేవారు కదా సో మా తాతయ్య గారు యూస్ చేసేవార అనమాట ఎడ్లబండి మా అమ్మ వాళ్ళ ఆ అమ్మమ్మ తాతయ్య ఉంటారు కదా సో వీళ్ళ పొలంలో పని చేస్తున్నప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి మంచిగా ఎడ్ల బండి మీద మేడారం జాతరకి కూడా వెళ్ళొచ్చే వాళ్ళం మాకి ఇక్కడ తెలంగాణలో మేడ
హ్మ్ ఫేవరెట్ ఎక్కువ ఫేమస్ బాగా బా హ్మ్ హు టెంపుల్లో నాకి నేను ఎప్పుడు తెలీదు తెలంగాణ ట్లా చేస్తే ఇంకా బతుకమ్మ ఇ చేస్తారు కదా మీ హ కానీ ఉగాది రోజ్ బాగా చేస్తారా ఇట్లా బతుకమ్మ బాగా చేస్తారు ర
రెండు బాగా జరుగుతాయి
నాకు తెలూసు నాకు అవును కానీ నాకేం తెలుస్తుంద అంటే ఎక్కువ ఇట్లా బతుకమ్మ ఎక్కువ చేశారు అంటే చూపే మాట చూపిస్తారు ఇతే మేడడం ఆది చూపిస్తారు అంత అనిపిది నాకు ఇది బాగా అయిపోయింది అన్న మాట ఈ పూలతో డెకరేషన్ చేసి ఆ అట్లా ఫైరు మాకు అట్లేం లేదు మాకైతే మే ఇది ఉంటది కదా ఉగాది కి అయితే అయితే ఇట్లా ఉగాది కాదు సంక్రాంతికి అయితే ఆ రోజు చేస్తాం అట్లా ఇట్లా పసుపుతో ఎట్లా చే స్తాం మేము ఏవీ గొబ్బేమలాగా చేస్తాము సరే మీది ఇక్కడ తెలంగాణకి ఆంధ్రాకి ఫుల్ డిఫరెంట్ ఉంట్
మా తెలంగాణలో సమ్మక్క జాతర సమ్మక్క జాతర అనే ఉంటది ద దసరా పండుగ దసరాదే ఉంటది బత్ తుకమ్మ పండుగ బతుకమ్మదే ఉంటది ఉమ్ ఏ పండగకి ఆ పండగ అది చాలా గొప్పది మా దాంట్లో ఇక్కడ ఆ ప్రతి ఆ ప్రతి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతర అనేది జరుగుతుంది అప్పుడు కొన్ని కోట్ ఇట్ల మంది ఆ భక్తులు అనే వాళ్ళు వీళ్ళందరూ వచ్చి అమ్మవారిని సమక్ క్క సారలమ్మ అమ్మవారిని దర్శించుకొని జంపన్న వాగులో
అంటే ఏమున్నా ఈయ్యారా అక్క అక్కడ ఏమన్నా అంటే కొని
అమ్మవారికి మొక్కుని ఎలా సమర్పిస్తారు అంటే బెల్లం రూపంలో సమర్పిస్తారు అమ్మ వారికి
న్నా కానీ అంత అ ఎంత అంటే ఎన్ని
తు బంగారం అని చూపిస్తారు అంటే ఇప్పుడు మనము తుల అది ఆ దాన్ని దాంట్లో కూర్చుంటాం కదా మనం
ఆ అది ఏదో ఉ ఉయల్లాగా ఉంటది అన్నమాట
ఆ ఆ దాంట్లో కూర్చ దాంట్లో కూర్చొని మనం ఎంత వెయిట్ అయితే ఉంటామో ఆ బెల్లం కూడా అంత వైట్ అంటే మనకి సమానంగా వచ్చు వచ్చేంత వరకు ఆ బెల్లాన్ని కూడా మనతో అంటే మా పాపకి ఇచ్చాము మా పాప పుట్టినాక పుట్టి వెంట్రకలు అనేది తీస్తూ ఉంటాం కదా సో ఆ టైమ్ లో మా పాప అయితే తో బంగారం అనేది మేడకి ఆ అమ్మవారికి ఇచ్చామన్నమాట ఆ అమ్మ వారికి బంగారం ఆ అంటారు బెల్లం అని కూడా అనం అక్కడ
ఆ కానీ బా అ అవును నా చూసా అది ఏమైందంటే ఆ మేము న్యూస్ చూస్తుంటాం కదా ఇట్లా తెలంగాణలో ఎట్లా చేస్తున్నారు ఈ ఫెస్టివల్ ఇ ఫేమ మ అని ఇట్లా చేస్తున్నారు అట్లా బెల్లం అనరు వాళ్ళ కూడా అదే అంటున్నారు నేను బంగారం ఏంది బంగారం నేను నిజంగా గోల్డ్ అనుకున్నా కానీ నాకు తేలి
ఆ లేదు మన ఎత్తు బంగారం అనేది అమ్మవారికి ఇస్తూ ఉంటాం అనమాట తలనీల ఆ లేదు లేదు తలనీలా కూడా సమర్పిస్తాము పుట్టి వెంట్రకలు కూడా ఇస్తాము అమ్మవారికి ఆ ఇంకా జంపన వాగులో చాల స్నానం చేసి అమ్మవారి దగ్గరికి దర్శనానికి వెళ్ళి అమ్మవారికి మొక్కులని సమర్పించేసుకొని ఆ దర్శనం చేసుకొని ని మళ్ళి ఆ అమ్మవారి ప్రెస్ ప్రసాదము ఆ మనకు కొంచంత బంగారం అనేది ఇస్తూ ఉంటారు
అంటే తీసుకోవచ్చా మనము మనం ఆహా బెల్లం తీసుకోవచ్చా ఆహా అంటే మీరు అట్లా లేదు మనం ఇస్తున్నది టెంపుల్ లో అమ్మ వారికి ఇస్తాం మళ్ళా మనం తెచ్చుకోకూడదేమో కదా అట్లా
తెచ్చుకొని మనం పంచి పెెట్టాలి మన బంధువులు వీళ్ళందరూ ఉంటారు కదా ఆ అమ్మవారికి ఇట్లా ఆ అమ్మవారికి ఇ సమర్పించిన తర్వాత ఎంతో కొంత బంగారం అయితే మనం తీసుకొచ్చుకుంటాము ఆ తూ ఆ తీస్కొచ్ కున్న దాంట్లో కొంచంత మనం అనేది ఇప్పుడు ప్రసాదాలు ఎలా పంచుతామో ఈ బంగారాన్ని కూడా అలానే పంచుతాం అనమాట
ఓకే నేను ఇంకొకటి ఏదో విన్నా ఏమైందంటే ఇట్లా బెల్లం తీసుకొచ్చి మనం ఏదన్నా ఒక వరి పెట్టినా ఒ ఆఫ్రూట్స్ కాని ఏదన్నా పెట్టినప్పుడు అక్కడ పొలంలో వేస్తే మంచిది అని అంటురు
అవును అవును అది అలా చేస్తే కూడా మంచిది అమ్మవారి
పొలం కూడా మంచిగా ఆ పొలం కూడా మంచిగా బండుత్ పది అని అంటారు నేను ఎక్కడో విన్నా అది లేక్ ఎవరు చెప్పారో లేకపోతే ఎక్కడో విన్నా అనమాట ఇవ నీది ఉంటది కదా ఆప్పుడు గుళ్ళో ఏమన్నా పువ్వులు అన్నిీ అలకరిస్తారు కదా అవి కూడా తెస్ ఇట్లా మనం
కాకపోతే ఇక్కడ అమ్మవారికి రూపం అనేది ఉండదు హలో ఇట్లా ఒక చెక్కెలాగా గా నే ఉంటుంది అమ్మవారు కట్ కట్టలాగా ఉంటదన మాట
చక్కలా నాహా
కట్ట కట్ట రూపంలో ఉంటుంది అమ్మవారు ఆ అమ్మవారికి అద్ ఇది ఒక గూస్ బాంస్ అనేవి వస్త వస్తుంటాయి అన్నమాట మనకి ఆ టైమ్ లో అమ్మవారి శక్తి మనకి అట్లా పవర్ఫుల్ అనేది ఉంటుంది ఆ ఆస్ సమ్మక్క జాతరని కూడా బాగా బాగా అంటే
మీరు ఒక టెన్ టైమ్స్ వెళ్ళంటార టెన్వ ట్వంటీ అట్లా
ఆ టెన్ ట్వంటీ డేస్ అట్లా ఉండదు ఒక ఫైవ్ డేస్ ఉంటుంది వన్ వీక్ ఉంటుంది కంపల్సరీ అమ్మవారు ఒక మూడు రోజులు ఉంట అంటారు ఆ ఆ అమ్మ వారు వచ్చ వచ్చే ముందు రోజు ముందు త్రీ డేస్ జరుగుతుంది తర్వాత మళ్ళీ తిరుగువారం అని చేస్తూ ఉంటారు అమ్మవారికి సో అట్లా ఒక పదిహేను రోజుల వరకు అమ్మవారి జాతర అనేది సాగుతూనే ఉంటుంది
అంటే ఎవరు తీసుకో అందరు తీసు కెల్లాల్సిందెనా కంపల్సరియా ఇప్పుడు ఆ బంగారం అంటే ఐ మీన్ వెల్
మనం ఆ మొక్కు మొక్కు ఉన్న వాళ్ళు తీసుకుళ్తారు లేదు మనం మొకు న్నా లేకపోయినా మనం తీసుకెళ్లొచ్చు అలాంటి
ఒకవేళ మొక్కు లేకుండా ఏం లేకుండా వాళ్ళు ఏం తీసుకెళ్ళాలి అక్కడికి
అమ్మవారికి సారా బియ్యము ఒక చీర గాజులు పసుపు కుంకుమ కొబ్బరికాయా ఇవి - - తీసుకొని వెళ్ళి ఇవి కూడా పెట్టొచ్చు అమ్మవారికి అమ్మ వారికి
అంటే అక్కడి టెంపుల్ కి వెళ్ళి మనం ప్రసాదం అట్లే ఏం చేయాలా
అంటే అందులో అంటె మనం కోడిని కోస్తాం కదా కోడి కట్ చేస్తాం కదా ఆ టెంపుల్ అంటే టెంపు అమ్మవారి దగ్గర కాదు ఇటు కొంచెం మనం అక్కడ ఉంటాం కదా రూమ్లు తీసుకొని ఉంటాం కదా సో అక్కడ మనం ఒక కోడిని అనేది తీసుకొని మనం అక్కడ కోడిని కట్ చేపిచ్చేసుకొని వంట వండుకొని తినేసి ఆ స్ర్పైటు తంసపు అన్నం బగారా రైసు ఇవన్నీ వేసుకొని ఆ
మల్ళ ఇంటికి తీసుకెలకొదడు కదా అది మా సైడ్ అయితే అట్లా ఆ మా మా ఆచారం కూడా ఆ అవును అట్లా తీసుకెళ్ళ ఈవెన్ ఒకసారి ఏమైందంటే అట్లా తీసుకెళ్ళి వస్తున్నాం ఆ సార్ ఏమైందంటే మేము లారీ ఎ తీసుకెల్లోటోళ్ళం అనమాట అందరిజ అంటే ఎక్కువ మంది రిలేటువ్ ని కిలటప్పుడు వ వ్యాన్ ఉంటది కదా అట్లా వ్యాన్ లో వెళ్లిి తీసుకెళ్లి కెల్నం అది ఇట్లా మేము పొరపాటుగా అట్ల మాకు తెలిదు ఇట్లా తీసుకెళ్తున్నం అంటే మేం కాదు రే వాళ్ళు అట్లా తీసుకెళ్లారు కానీ ఈ మధ్యలో అట్లా తీసుకొస్తున్నప్పుడు టైర్ పంచర్ అయ్యి చాలా ప్రాబ్లం అయింది అది దేవుడు మహిమ అనుకున్నాం మేమైతే అప్పుడు కొందరు అట్లా స్టాప్ చేసింది ఇట్లా ఆ పవ
కానీ అవన్నీ మనం ఖచ్చితంగా పాటించి
పాటించి తీరాలి న ఇట్లా మీరు కూడా అట్లా
అవునవును ఆ కానీ ఏది తీసుకొచ్చుకోము ఏదైనా ఉంటే అని ఇక్కడ కంప్లీట్ చేసేసుకొని ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా టెంపుల్ కి దగ్గర్లో ఎవరైనా ఉంటారు కదా ఆ వాళ్ళకైనా చేసి వచ్చేస్తాం. వాళ్ళైనా తింటారు కదా ఒక పూట కడుపు నిండా వాళ్ళైనా తింటారు అది కూడా మనకు పుణ్యమే కదా పలాన్ మనకు పుణ్యమె వస్తుంది సో అయి సమక సారలమ్మ అనేది చాలా పవర్ఫుల్ అనమాట
అంటే మాకు ఎట్లుంటదంటే ఆహహా కానీ మాక ఎట్లా అంటే మాకు టెంపుల్ కెళ్తే పొంగలే చేయాలనమాట అంటే బెల్లం ఉంటది కదా
అవును మేము సంక్రాంతికి పొంగల్ చేస్తాము భోగి అనేసి అని అంటారు కదా ఆ భోగి పండుగ రోజు మేము పొంగలి అనేది చేస్తాము
కొందరు ఏం చేస్తారంటే సంక్రాంతికి నాన్ వెజ్ ఎంచుకుంటరు ఎప్పుడు భోగి రోజు మ మేమట్
ఆ భోగి రోజు వండాం ఆ మకర సంక్రాంతి అని కనుమ ఉంటుంది కదా కనుమ గాని లేదంటే మకర సంక్రాంతి అని
లేదు లేదు మేం అట్లా కాదు ఆ ఫస్ట్ భోగి దినమ్ ము సంక్రాంతి రోజు దినం కనమ రోజు
హుమ్మ్ కనుమరోజే చేస్తాము అవును
లేదు ఆచారం అట్లా
ఓకే ఓకే మేడం ఓకే అండి బాయ్ అండి హ్మ్మ్ థ్యాంక్ యూ బాయ్